హలో బావున్నార అండి.
బావున్నాం అండి‌.
మీరు బావున్న ఏం చేస్తున్నారండి. ఇస్ టిఫిన్ చేసారా అండి ఏం టిఫిన్ అండి ఇవాళ
అయ్యి ఏం చేశారోండి ఇంట్లో ఉప్మానే ఏదో చేశారండి
మ్మ్ ఏంటండి ఇవళ్ళ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మీ ప్రోగ్రామ్
బయటికెడికన్నా పోదామనుకుంటున్నామండి
మ్మ్ ఇంకేంటండి సంగతులు అలా ఎలా ఉన్నారు
బానే ఉన్నామండి
మ్మ్
మ్మ్ ఏంజింగ్ వేర్ మీరేం చేస్ న్నారండి
ఏం చేస్తున్నామండి కూర్చొని ఉన్నామండి
ఆ మేము అంతేనండి బయటకి వెళ్దాం
పని చేసుకొని కూర్చు
ఆ పిల్లలు బయటికి వెళ్దామని గోళ చేస్తున్నారు
మ్మ్
ఎల్దమని అనుకుంటున్నాం
మ్మ్ వెల్లిరండి ఒక రౌండ్ ఏం చేస్తారు ఇం
అదే అదే యాడికి ఏళ్ళాల అనేది డిసైడ్ చేసుకొని
మ్మ్ మ్మ్
పోదాంలే అని అనుకుంటున్నాము
మ్మ్
ఇంకా ఏం తెలియదు
మ్మ్ మ్మ్
అది సంగతి
మ్మ్ హ్మ్ ఇంకా ఏంటండి మొన్న పండక్ ఇంకెంచేసారండి బిర్యానీ చేసారా అండి
చేసామండి
ఆ ఆమ్ ఎవర్ని పిలిచారండి బి యాన్ తిందం
ఎవరిని ఈ సార్ ఎవరిని పిలవలేద అండి
ఆ మీరే చేస్
ఆ మేమే మా ఇంట్లో వాళ్ళు అంతవరకే చేసుకున్నామ అండి
మీరు బలే చేసుకుంటారండి
ఒకసారి మీరు పర్మినెంట్ లేతే
ఎవరు చేస్తారండి మీ వైఫే చేస్తా
అ మా చేస్తందండి
ఊ పిల్లలు బాగున్నారా పాప స్కూ స్కూల్కి వెళ్తుందా అండి ఉ పోనీలేండి ఇంకేంటండి సంగతులు
మీరే చెప్పాలండి ఇంకేమనా ఉంటే
ఏంటండి ఎక్కడికి వెళ్ళట్లేదా సమ్మర్ హాలిడేస్ కదా
మా అండి అడికెల్లాల ఏంది అనేది ఇంకా డిక్లేర్ కాలేదు
ఎడకన్నా తీసుకెళ్ళచు వచ్చు కదండి ఇంట్లో ఉండి ది కదా వాళ్ళకు
అదే మానకు మా వెళ్ళే పనులోకి ఖాళీ ఉండాలి కదండి
ఊ తీసుకెళ్ళాలండి ఎక్కడికన్నా తీసు కేళ్తే వాళ్ళకు కూడా కొంచం రిలీఫ్
ఆ అంటు నను తీసుకెళ్ళాలి అనుకుంటున్నా మరి అది కుదరట్లేదండి అంటే
ఊ ఇంట్లో వాళ్ళు వాళ మీరు మీరు బయట తిరుగుతా ఉంటారు మీకు కుదరదు ఇంట్లో పాపం వాళ్ళు కూడా పని చేేసుకుని ఉంటారు కదండి ఇంట్లో ఇంట్లో ఉండి ఉండి పాపం వాళ్ళకి కూడా ఎక్కడికో ఒక చోట డ వెళ్ళాలనిపించింద్ది టూర్ కి తీసుకెళ్ళండి పిల్లలు కూడా ఇప్పుడు ఉన్నారు కదా రేపు హాలిడేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కూడా స్కూల్ కు వెళ్తారు ఇప్పుడు బిజీ అయిపో
అదే కుదిరీతే తీసి కెళ్ళా అనుకుంటున్నానండి
ఉమ్ బిజీ అయిపోతారు కదా తర్వాత ఇప్పుడు అంటే సమ్మర్ హాలిడే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నారు అక్కడక ఇక్కడక ఈ కొంచం తిరిగి వస్తే వాళ్ళకు మీకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉండింద్దిగా
ఆ ఏద్దామనుకు నా మేడ్ డి ఇంకేందండి సంగతు
చెప్పాలండి మీరే మీ నాన్నగారు వాళ్ళు చెల్లెలు అందరు బావున్నారా
బానే ఉన్నారండి
మీ చెల్లెలు వాళ్ళ పాప ఏం చేస్తున్నారండి
ఆ చేస్తుందండి
ఊ బాగున్నారండి అందరూ ఊ
రాసి మళ్ళీ మార్కులు వచ్చే దాన్ని బట్టి ఎక్కడి చేరలా అనేది డిసైడ్ చేసుకోవాలండి
ఉ
అదే
కేంటండి ఇవాళ ఏం చేస్తున్నారు ఇవాళ స్పెషల్ ఏంటండి సండే కదా ఇవాళ
ఈ వాళ మత్తగారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానండి
మెల్లి రాండి
ఆ వెళ్తే మా అత్త ఏదో ఒక స్పెషల్ ఉండిద్దిగ వెళ్దామని అనుకుంటున్నాం మ్
ఉ
అది సంగతి అండి ఆ మామ్మాయి ఒక ఒకటే గోల చేస్తుంది ఎల్లాల అని
ఉ వెళ్ళిరండి కొంచెం వాళ్ళగా ఊ
ఇంకే ఎందండి
ఇంకేందండి చెప్పాలండి ఏది ఎండలేంటండి
మాముూలు పడతలేదండి ఎండలు
ఉ ఎండలు తెగ ఉన్నాయి అండి లేకపోతే వర్షం వర్షంపడుంది లేకపోతే ఎండబడుతుంది ఇ పొద్ద్దాకలే ఎండబడుతుందండి
రాత్రిపూట మరీ నిద్ర లేకుండా చేస్తుంది ఈదురు గాలుల్ తో రా కొడతండి
ఉ ఇదిలికలిలో వర్షం కూడా వస్తుంది
పొగులు ఏమైన్నా వడగాలి కొట్టినట్టు పడుతుంది రాత్రి ఏమో ఇదిరు
పొదున్ ఎక్కువ టైమ్ ఎండా చం చంపేస్తుదండి. అసలు ఈ బి బిభచ్చంగా బిభచ్చంగా ఎండ కుడుతుంది. ఏంటండి ఇంకా సంగతులు ఇంకేంటండి. ఏముందండి. ఏం లేదండి బాగున్నారండి. ఇంకా ఏంటండి ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు. మీరు ఇవ్వాల మీ అత్తాయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఉంటారండి. నాలుగు రోజులు
లేదండి. సాయంత్రానికి మళ్ళీ బయలుదేరుతానండి.
ఉ
ఏదో వెళ్ళి కాసేపు మాట్లాడి కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరుతామండి.
పోనీలేండి. చల్ల చల్లగా పాపం వాళ్ళ కూడా బాగుంటుదిగా వచ్చారు.
ఆ అదే వాళ్ళు చల చల్లగా ఉంటది లేదా
హ్మ్ పోనీ లేండి పిల్లలు ఏం చేస్తూన్నారండి పిల్లలు
పిల్లలు ఆడుకుంటున్నారండి. బయట
హ్మ్
అది
ఇంకేంటండి. సంగతులు ఏమో ఏముందండి. మీ డ్యూటీలు బాగా ఉంటున్నాయండి.
ఆ దేవుడు దయ వల బాగానే అట్నే ఉంటారండి. ఏళ్తారండి ఏదో ఒకటి
ఉమ్
అదె ఇంకేందండి సంగతులు
ఏం ఉందండి. మీరే చెప్పాలండి
మీరు చెప్ మీరే ఏమనుం టే చేప్పండి మా కాడ ఏమున్ మేము ఏదో పొద్దున వెళ్తే సాయంత్రానికి ఆ
అవునా అవునండి చేసుకోని చేసుకొని ఇదే సరిపోతుందండి ఇట్లోని ఏదన్న షాపింగ్ కెళ్ళాలంటే కుదరట్లేదండి
నా
మీర ఏమైనా షాపింగ్ వెళ్తున్నారా ఈ మధ్య మన్న
ఎల్
మీరు షాపింగ్ కి వెళ్తున్నారా ఈ మధ్య హ్మ వెళ్తా ఉండండి షాపింగ్ కి వెళ్ళకపోతే ఎలా అండి వాళ్ళకి అటు ఇటు తిరగాలి అటు ఇటు వెళ్ళాలని ఉంటుంది కదా అండి
అదే అదే అదే అదే
ఎక్కడికన్నా తీసుకెళ్ళండి చెప్పాలండి మీరే
మీరే చెప్పాలండి ఏమున్నాయి కాసేపు రిలీఫ్ అయి పనుకుందామని రూమ్ లోకి వచ్చానండి
సరే ఇంకా ఎండ పడుతుంది కదండీ బాగా
తెగబడుతుంది
ఉమ్ ఎండ బడుతుందిగా ఏం చేస్తారు ఇంకా ఫ్రీ రెస్ట్ తీసుకోండి కాసేపు
అదె రెస్ట్ తీసుకోమ్మా అనుకుంటున్నా
ఇంకేంటండి సంగత్ హలో పండక్కి ఏం చేశారండి ఏం షాపింగ్ చేశారు పండక్కి మీరు
చేయలేదండి
ఆ
పోయిన సరి పండగక్కి చేసామొ గానీ ఈసారి షాపింగ్ ఏం చేయలా. పోయిన్ సారి చేసాం.
హుమ్మ్
ఆ మనీ కూడా కొద్ది ప్రాబ్లం ఉంది ఏం చేయలేదండి.
నికిరే ఆ అవే చేసుకున్నారా.
ఆ
పోనిలెండి పొద్దకలు మాత్రం ఎండ్లో ఎక్కడికి వెళ్తారు ఎక్కడ తిరుగుతారు
ఎండ దెబ్బకి పోలేకేనండి.
ఉ ఎండమాముల. కొట్టట్లేదండి ఎంగ వెండ తెగ ఉంది. ఇంకేంటండి సంగతులు.
చెప్పండి మీరే ఎం ఉంటే. కొత్తయి ఎవన ఉంటె.
ఉం ఏంజెయ్య ఏంటండి ఇంకా సంగతులు.
ఏముంది అందరు బావున్నారండి.
వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రసు మీ అత్తగారు.
అత్తగారు మటన్ వండుతారంట అండి.
మటన్ ఆ తినండి బాగా మల్లిపెల్లారు వస్తే మటన్ చికెన్లే కండివండేది.
ఏదో ఒక ముద్ద తింటే చాల్లేండి. అంత తింతాం మేమైన్.
ఉ
ఆ రకంగా తినేవాళ్లం ఎంకాదు మేము.
తినరండి అత్తయి వాళ్ళు వంతే తినాలండి.
ఎంతిన తినా మనం మనకు పట్టాలి కాండి తినాలని చెప్పి. ఇదే
ఉ అత్తయవాళ్ళు వస్తే ప్రేమగా వండి పెడతారు. ప్రేమగా వండి పడితే తినాలి. కదండీ.
మనం ఆ రకంగా తినే వాళ్ళం ఏం కాదు కదండి.
ఉ పోనీలెండి.
ఆ
ఆ ఉ ఇంకేటండి సంగతులు చెప్. ప్పాలండి మీరే.
టైమ్ ఎంతెందండి.
ఏంటి ఇంకా విశేషాలు మీ ఊర్లో ఎలా ఎలా ఉందండి. వాతావరణం ఎలు ఉంది.
ఎండా డి ఎండ్లావుందండి వాతావరణం.
ఆ అక్కడ అన్ని చోట్ల అలానే పడుతుందండి. డ ఏం చేయాలో ఏమో ఏమీ చేయట్లేదండి.
ఎండ మటికి రేలేస్ మందే
మ్మ్ ఎండ తెగ ఉందండి జాగ్రత్తగా ఉండండి బయటకేళ్ళేటప్పుడు డ్రైవింగ్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంకేంటండి సంగతులు విశే షాలు ఏంటి ఇంకా ఎల్లండి టూర్ కి ఎల్లీ రండి
ఈ ఎండకి ఏం టూర్లు వెళ్తామండె ఏం
ఏదో ఒక టూర్ కి ఎళ్ళి రండి కెళ్ళండి ఇంట్లో వాళ్లక్ అన్ని హాయిగా ఒక రోజు ఏదో ఒక్కడికి ఎక్కడికో చోటకి వెళ్ళాలని ఉండిది కదా కెళ్ళండి నాలుగు రోజులే కదా తర్వాత ఎలానో స్కూల్స్ ఓపెన్ అవుతాయ్ క్కడకో జీత్ కెల్లండి ఎక్కడన్నా ఒక సారి సారి తీసుకెళ్తే వాళ్ళ కూడా ఇంకా పనులు పిల్లల్ని చూసుకోవడం వల్ల స్కూల్ కి పంపించడం ఇంట్లో చేసుకోవడం అదే సరిపోతుంది కదండి మనమే అర్థం చేసుకోవాల కదండీ ఇంట్లో వాళ్ళ ద్రూ
సరే సరే సరే
మ్మ్ ఇంట్లో వాళ్ళై అందరి చూసుకోవాలండి
ఆ
జాగ్రత్తండి సరే ఎండలకి
సరే సరే అండి సరే అండి బాయ్
ఆ